ఏం చేస్తున్నావ్ హలో హలో ఏం చేస్తున్నావ్ ్యా
నేనా
నువ్వే
తిన్నవా హలో
ఆ అయి
ఏం హ్మ్ నువ్ తిన్నవ లేదా
ఆ తిన్నా అన్న ఆ చికెన్ ఆమ్లెట్ అండి అన్నం పొడి ఆమ్లెట్
పొడి ఆమ్ ఆమ్లెట్ వేసుకున్నావా
ఆ అండ్ ట్రై చేసింది గాని పర్లేదు బానే వచ్చింది అ
నేను ఏం తిన్న తెలుసా ఫిష్ చేశారు మాకు ఈ రోజు
ఆ
షి దాంట్లో అన్ని ముల్లులే ఎన్ని ఉన్నాయి తెలుసా
య ఫిష్ ఎ లైక్ ఏ టైప్ ఆఫ్ ఫిష్
అది ఏదో నీకు తెలీదు అసలు దాని పేరు గూడ తెలిదు చిన్నగా ఉన్నాయా చిన్నగున్నయ్ ముల్లులు ప
ఏదొ ఫిష్ అనుకుంటా అపోలో ఫిష్ అయితే పెద్దది వస్తది
ఉ పెద్దది వస్తాది ఇది మన ఏదో అన్నాడు జలలో ఏదో జిలేబ్ బిలువు వంట
ఎలి హో.
ఆ.
మా రిలేటివ్స్ దగ్గర అంటే మా ఆంటీ వాళ్ళు కూడా ఇతే చిన్నగ తెస్తుండే, బట్ దాంట్లో ముళ్లలు ఏమి ఉండవు.
ఇది ఏదో వేరేది, ఇది వేరేది ఇది.
అంటే, నార్మల్గా చిన్నగ వస్తాయన్నమాట ఫిషర్స్.
ఉహు.
అట్లేం అంత ముళ్లలు ఉండవు, తినొచ్చు నువ్వు అట్లే. కొంతమంది మా మా ఆ, మా అంకల్ వాళ్ళు అయితే అట్లేే తినేస్తారు. అయ్య యయ్య యో.
తీయడానికి గున్, రాలేదు అసలు. అన్నం పెట్ మళ్ళా మా నాన్నక్ ఫోన్ చేస్తే అన్నం. పెట్టుకో అది రొట్టి నమ్ములితే పోతుందం. టక్కని డాడ రొ. టి ఉంటది చెప్పు.
ఉమ్ అదొకటే తక్కువా.
ఏ దా.
ఉల్టా నిన్ను ఎత్తంటర్లే పై. టిప్.
తింటారు మా అన్నయ్య వాళ్ళు ఎత్ేసినార అనమాట ఉంటా అప్పుడు అది బయటకి వచ్చింది.
ఉహు.
ఇంకొకటి ఏమో పాలే కదా అన్నం కూర చేస్తే ఇష్టం.
అదే అన్నం తిను నీళ్ళు అదేసే చూపుగున్నాయి అవి.
ఆ.
చాలా అవి ఎసిందే చిన్నవి రెండు ముక్కలు, దానిలోనే ఎన్నోచ్చినాయో అన్నమే. సరింగ తినల్లే దాని వల్ల. తినకూడదు అనుకున్నా గోబి రైస్. గో. గొబిస్ చేసిన్నారు, ఆ వెజ్ గోబిరైస్ చేసిన్నారా. అదేమైంది నేను అయిపోగానే అయిపోయింది వన్కే అయిపోయింది.
అవున అనుకున్నాను, నేను పొయ్యన వెంటనే వెజ్ అడిగిన, అవి తీసుకోవడానికి రాదులే ఎందుకు మనకు తిన్నాం బోక్క. . చాలా రోజులు అయిపోయింది ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు కదా. బానే ఉన్నింది. కానీ ముల్లులు. లెక్కు ఉన్నాయి
హా ఆఫీష లో ఎన్ని రకాలు విష్యలు ఉన్నాయా
అవును బ అది కా టోన్ ఆ ఫిష్ే ఏది రెడ్ కలర్ మీట్ ఉన్నట్టుంటుంది చండి బ అది బాగుంటుందిలే
పికలు కూడా తిన్నా ఒకసారి
ఫిష్ పికిల్ తినలేదు
ఫిష్ పిక్ అంటే కేరళ సైడ్ అనమాట ఫుల్ మా ఫ్రెండ్ తెచ్చిండాలిగా ఇంటందే నా కాసు అవి చాలా చిన్న అవి చాలా చిన్న తెలుసా నందేం ములాల్ ఉంటా అబ్బవు ఏమో సంథింగ్ లేదా అని స బా వాళ్ళ భాషమో చెప్తుంది బట్ చాలా చిన్న చిన్న
హా
కలు అవన్నీ తీసుకొచ్చిందినమాట
అహా
కేరళకు వెళ్ళించ వెళ్ళితే తీసుకొని వచ్చింది నాకు అప్పుడు తెలిసింది అన్ని టైప్స్ ఆఫ్ పిష్యలు ఉన్నాయి అన్ని టైప్స్ ఆఫ్ సరప్పుడు
హహ అయిన ఏమో అసలు ఇక్కడంతా ఏం లేదు ఎండా ఇట్లుంది
ఆ ఎంతయిటా ఫు నాకు కొంద నీట్ అయిపోయింది బా మొత్తంేర్స్ మొత్తం గున్నగా అయితుయి
అయిపినయామల
చ్చస ఇలా మీి తప్పుకెళ్ళందిిన జర్నీ చేసి ఇచ్చేసి ట్రావెల్ చేసి ఈ ట్రాఫక్ జామ్
దూరమాక్కజ
హా
ఎన్ని అవర్స్ పడుతుంది టూ అవర్స్ మెక్క దగ కల్తవల్ ్యాప్టాప్ ెపటప్ కస
మా అక్క వాళ్ళ ఆఫీస్ దగ్గరే
అయితే వెళ్ళింటావే ల్యాప్టాప్ వచ్చింటది
తీసుకొని వచ్చా
ఐతే ఇంకా వాంచు
ఆ మీ తప్పంత ఆ మీత ముప్పయ్యప్పటిక రెండు గంటలు అయింది
ఉహూ
సై అది రేవా యూనివర్సిటీ వాళ్ళు కంటాక్ట్ చేసినారు యాక్చువల్ గా
ఉహూ
ఆ అది ట్వెల్ థర్టీ నైన్ థర్టీ టు ట్వల్వ్ థర్ టి అన్నారు మీట్ అప్ అంత లైక్ సైబర్ సెక్యూరిటీ ప్లస్ ఏఐ ది ఆ ల్ ట్వెల్వ్ థర్టీ అనేసి టూ వరకు చేసినారు టూ అంతా అయిపోయిన కా నెక్స్ట్ ఇంకా ఇది ఫుడ్ ఉందా ఫుడ్ ఫుడ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు
బాగున్నిందా
ఆ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి పెట్టినారంటే వెజ్ బిర్యానీ అంటే నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ వాళ్ళకి వెజ్ సబ్ సపరేట్ లే నేను నేను ఇంకొక సబ నిన్న సాటర్డే కాబట్టి సో వెజ్ తిన్నాను అనమాట
బాగుందిందా టేస్ట్
ఉంది వెజ్ లో చెప్ప నాన్ వెజ్ కంటే వెజ్ వెరైటీస్ ఎక్కువ ఏమేం పెట్టినారంటే అది ఏమంటారప్ప సోయా చంక్స్ అది ఇది చేస్తారు చూడు
అంటే
ఆ మిల్క్ మేకర్ది
ఆ మిల్లి మేకర్ రైసా అది బిర్యానీలోకేస్తారు కదా
రౌండ్ రౌండ్
ఆ నిజంగా అవి బాగుంటాయిలే
ఆ అది దాంతో వీళ్లు కట్లెట్ మాదిరి స్టేషనరీ అనమాట అట్లా
కట్లెట్ ఉహూ
గులాబ్ జాము మళ్ళీ రైతా ఆ బ్రింజల్ కర్రీ గుత్త వంకాయ బానే ఉండే అది దాని తర్వాత ఆ అది మళ్ళీ ఆ మళ్ళీ సలాడ్ పెడతారు అనమాట ఫ్రూట్స్ సలాడ్ అంట
ఉమ్
మన ఇష్టం అన్నది తననొచు గ ఉమ్ అన్లిమిటెడ్ మళ్ళీ జ్యూసెస్ ఉంటాయి అ డెసర్ట్ ఉంటది జ్యూసులు ఉంటాయి అన్నమాట వాటర్ నేను వా వాటర్ మిలాన్ ను ఆరెంజ్ జ్యూస్ తాగినాను ఉమ్ ఇంకా వెజ్ వల్ల చినన్ ఆ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ లెగ్ పీసులు వెజ్ బేరి నాన్ సరి నాన్ వెజ్ బిర్యానీ లెగ్ పీస్ దాని తర్వాత సేమ్ సలాడు రైతా
ఇంకేం పెట్టలేదా రోటీస్ ఏం పెట్ లా
లేదు లేదు లేదు ఓన్లీ రైస్ ఐటమ్స్
ముంది రైట్ సైట్
పే అదే హాకత్ హాల్ తో ఆ ఆకతాన్స్లో వెళ్ళింటే స్నాక్స్ ఇస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్క్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తానే ఉంటారు ఇంకా తిన్నొచ్చు బాగా మాది ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అదే ఒక హ్యాకతోన్ ఉంది అనమాట ఏప్రిల్ ట్వీలివ్ కి అట్లా అది ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటా నేను చెప్పను ట్వంటీ ఫోర్ అవర్స్ పోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నైట్ మొత్తం నిద్దరు ఉండి ఇంక ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ నిద్దరు ఉండలే థాట్టు ఎగ్జామ్స్ ముందర వద్దు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కి హకతు అంది పోదాం మం పార్టిసిపేట్ చేద్దామంటా ఆ దాని తర్వాత మనకు అలవాటు అయినంక ఫార్టీ ఎయిట్ అవర్స్
ఇప్పుడు పార్ట్ టైమ్ వస్తు తాయి కదా అయితే చూసుకుంటున్నావు లేదు త్తా
ఇంటన్ షిప్ చూసుకోవాలి పార్ట్ టైమ్ మేము చూసుకోవట్లేదు పీజికి షిఫ్ట్ అయినాక చూసుకోవాలా
ఉహు
ఈ బ్యాలెన్స్ చేసాక్వుదు
ఏది
ఇంటర్న్షిప్ ఆ అదే ఇంతేం చెప్పే చేసుకుంటే ఆ దాంట్లోనే స్టిఫ అండ్ ఇస్తారు కదా ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా ఇంటర్న్షిప్ పుడుక్కుంటే ఇంకా సేమ్ కోర్స్ రిలేటెడ్ ఉంటుంది మేం జాబ్ చే పార్ట్ టైమ్ లో జరిగిన టూ
అంతేలే
అదే ఆన్లైన్ లో రిమోంట్ ఇంటర్న్షిప్స్ ఉంటాయిలే బా ఫూట్బల్ అ అప్పా
పొద్దున్న ఏం చేసుకున్నావు మరి తిన్నవ్వలేదా అసలు
పద్దున్న స్క్రౌట్స్ శనగులు అవన్నీ నైట్ నాన్బెట్ తింతే అవే బోయిల్ చేస్కు బీట్రూట్ జూస్ తాగి నాక్ ఏమైపోయిందంటే ఈ వేడి బాడి మొత్తం వేడియిపో పోయిందనమాట నాలీకిలో ఫుల్ గుల్లలు అయిపోయిసాయిచ్చ
అయ్యో ఏం తిన్నా కారంమే అయితే
ఆ
తిన్నానుకు తిినీ నీ అది ఫుడ్డు కారం కదా
ఆ కింద గుల్నయిపోయింద అన్మాట
మ్మ్
వే బాడీ మొత్తం వేడయింద నేను మా మమ్మీకి ఫోన్ చేసి అడిగితే లెమన్ లెమన్ జ్యూస్ కానీ మజిగా కానీ తాగు ఫుల్ తాక్కనే ఉంటే కంటిన్యూగా నేలయితుడి ట్రావెల్ చేస్తానా ఆ సరే